ఊ
హుమ్ మనం మాట్లాడాలి సైలెంట్ ఉంటేవాడు ఇయడేమో
ఆ లెట్ అంతా సరే చెప్పు ఏదన్న
ఊమ్ మ్
చెప్పు మీకు ఏమేమి జరిగినాయి సైన్స్ టాపిక్లో చెప్పు నాకు వెల్త్
ఏంటంటి ఏమేంమ్
ఏమేం జరిగినాయి టాపిక్స్ ఏమేం గుర్తున్నాయి
నీకా నాకా
నీకు నాగదు
భీమ్ టాపిక్స్
సైన్స్ టాపిక్స్ ఫాల్టింగ్ గురించి జరిగింది స్టార్టింగ్ మెటీరియల్స్ ఏంటు గ్రూప్స్
పార్టింగ్ కి మెథడ్స్ కూడా ఉంటాయ
సార్టింగ్ సార్టింగ్ సార్టింగ్ గాదు
ఫార్టింగ్ అనుకున
పార్టింగ్ అంటే హ హ హ్ తెలుసు కదా
అదే దానికి వస్తున్నాయ అనుకున్నా
ఊమ్
సార్టింగ్ మెథడ్స్ అంటే ఏంటి ఉమ్ నాకు గుర్తు లేదు.
మెటీరియల్స్ మెటీరియల్స్ని డివైడ్ చేయడం అంట షార్ట్ చేయడం
మ్ ఊహు హు హు ఈరోజు ఏం పనీలేదా నీకు వాళ్ళతో బయటికి వెళ్ళొచ్చుగదనే ఒక్కసారి అన్నా
ఎవరి తోటే
కీర్తనా అ
కితనల్ లేదు రాట్ రాలా
ఏది రాట్ల
దీపికనడుగుతా అయిన నాకే ఏం లేదు అసలు ఇంట్రెస్ట్ బయటికెల్ల
ఆ మరి నాతో వునికే ఉంటద నీక్ ఇంట్రెస్ట్
అవున్ మరి ఆఫ్ కోర్స్
అఫ్ కోర్స్ ఆ
కోర్స్ ఏ నాకు వెళ్ళాలంటే అబ్బి నువు నన్ను ఏడిపిస్తున్నావ్
కొర్స్
చూడు నేను ఇప్పుడు అడుగుతా ఏం చె ప్తదదో చూద్దం. దిప్కా దీపిక బయటికోదం వస్తావా? తిరగడానికి మ్ అమ్మా ఈ మాన్స వచ్చేటట్లు అందుకే అడగలేదు.
మ్ మ్ ఇన్వాయిస్ క్లౌడ్ ఎట్ల అయిందంట
మ్
ఇన్వాయిస్ క్లౌడ్ ఎట్లయింది
అవ్వలేదు పోస్ట్పోన్ చేసారు చెప్పినా కదా
మళ్ళా పోస్ట్పోన్ చేశిర్రా! ఎప్పుడు మండే అయితే రేప్ రేపా?
సిక్షా నైంటిన్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకి అభి మనకు గూడా ఉందా అది అభి నాకు వీళ్ళక్ కంటే ఎక్కువ ప్యాకేజ్ది కావాలి అభి జాబ్
మీళ్ళ కంటే అంటే
గ్రీష్మ వాళ్ళ
సీరియస్ క్రాక్ చెయడానికన్న ఎక్కువే వస్తది నీక్
అదే కదా కాలేజ్లో ఏమైనా క్యాంపస్ సెలెక్షన్స్ నేను పోతా సరేనా ఎట్లీస్ట్ కాలేజ్ లో ఏదొచ్చినా పోతా క్యాంపస్ సెలక్షన్స్
ఇంక ఏం రావే లేదు అయి పోయింది మరది.
పె నువు రావా మరి బాయిస్కి ఏం లేదు ఈసారి
ఏం లేదు అదే గదా! అ
నెక్స్ట్ ఇయర్ లో అందరికి కల్పిస్తారేమో.
గర్ల్స్ డైవర్సిటీ కాక్సిజన్ కూడా మొత్త చాలా సగం మందిల్ గర్ల్స్ అయ్యారు. క్యాబ్ జమిన్ కూడా మొత్తం గర్ల్స్ అయ్యారు
మళ్ల గర్ల్స్ వచ్చి అంటారు మాకు ఆపర్చునిటీస్ ఏమి లే వు ఏమ్ లేవు ఆపర్చునిటీస్ అంటారు మల్ల
కొడ్తా నిన్ను
నువ్ కాదులే అంటరు చాల్ మంది అమ్మాయిలు గర్ల్స్ కి ఆపర్చునిటీస్ ఏ ఉండవు బాయ్స్ కె మొత్తామని అంటరు అమ్మాయిలైతే
మ్ వాళ్ళకేమి రాదు కాబట్టి అట్లా అంటరు
ఆ
ఆ
బా నాకు కార్యలో ఇంకా మనీ వస్తే బాగుండే అనిపిస్తుంది.
ఒక్కటే వచ్చినాయి కదా నీకు థర్టీన్ హండ్రెడా?
మ్మూ ఇప్పుడు అయితే మూడు అకౌంట్ లో మూడే అకౌంట్ లో ఫోన్ ఎ ఫ్రెండ్ పెట్టినా ఉమ్ దాని మూడిట్లో వస్తే క్రేజీ ఉంటది అసల కదా
టూ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ టూ టూ ఫోర్ ఫై సి
మి మమ్మీ అకౌంట్ లో రాలే కదా ఓకే
ఉమ్ రాలేదు మొన్నది.
దానికి ఫామ్ ఫిలప్ చేసినావా.
ఉమ్
మ్మ్
ఆ చేసిన
దానిక్గూడ వస్తదేమో వైట్ చేయి. ఇంకా నీది ఇంకో రీసెర్చ్ డేటాస్ కూడా థర్టీన్ హండ్రెడ్ రాలేదు.
నాకు వస్తాయేమో తెలియదు
అ ఇచ్చారు కానీ నీ నీ మేజర్ ప్రాజెక్ట్ కి వాడు నిజంగా త్రీ కే సెండ్ చేసిండు చూడు ఎంత హైలెట్ అసలా కదా హలో నీ మేజర్ ప్రాజెక్ట్ ఏ వాడు ఏ పవన్ త్రి కే రియల్ గా పంపిండు కదా అని మరి నువ్వైతే భయపడుతుండే అడగనికే మొత్తం నువ్వే పెడతావు అంటున్నవ్ అప్పుడైతే అసలా అ ఓ శెట్
ఓ సెట్
ఈ పిల్లో కవరు పెట్టోచ్చ డైరెక్ట్ వాషింగ్ మిషిన్లో ఎయోచ్చా
ఎయోచ్చు.
ఎస్తా
కానీ జిప్ బోతదేమో ఆది
ఏమో పోదేమోలే చూద్దాం ఏమైతడో ఐతే ఎస్తా వాషింగ్ మీషన్ అబ నీకు గుర్తుందా అంత మంచిగా జిప్ఉంది దానికి అని చెి నీకంత మంచిగా గుర్తుందా దీంట్లో జిప్పు ఉంది అది ఇది అని చెప్పి
ఆ
నీకు అంత మంచిగా గుర్తుందా ఈ పిల్లోకి జిబ్బ ఉంది అని చెప్పి పిల్లో కవర్కి
ఆ మరి
అవు
అప్పుడు తీసి పెెట్టింది నేనే కాబట్టి
అవ్ అప్పుడే ఇం ఒకసారి వాష్ చేసినవా
ఆ వాష్ చేసే అది పెట్టినాం కదా టై కోసం
ఆ ఒన్నో ఈరోోజు వాటర్ చాలా తక్కువ వచ్చిందే
ఓ
సగంల సెల్లార్ ఓ
ఆ
నువ్వేన్నావా
అ
ఏం చూస్తున్నావ్ సిక్స్త్ క్లాసా
హు సట్ టింగ్ ఇంకా
ఇంకా
ఇంకా మెటీరియల్స్
కెమిస్ట్రీ ఉంద
అంటే సిక్స్త్ సిక్స్త్ లో లేదు కదా ఎయిత్ క్లాస్లో నుంచి ఉంది
మీరు కూడా ఎయిత్ క్లాస్ లో ఉండెవల్ల కెమిస్ట్రీ
కాదు కానీ ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ లోనే కెమిస్ట్రీ కూడా ఇస్తారు
ఆ
ఇంకో సపరేషన్ కి షార్టింగ్కి డిఫరెన్స్ ఏం చెప్పు
సోర్టింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ సపరేటింగ్ అంటే ఒక కేటగిరీలో పెట్టడం అట్లా ఇంతె అ
ఇప్పుడు షార్టింగ్ గురించి చెప్పు
షార్టింగ్ అదే అద ఒ ఇంక్రీజంగ్ ఆర్డర్ లో డిక్రీజసింగ్ ఆర్డర్ లో థింగ్స్ పెట్టడం
చెత్తముఖంది
ఏం ఆఇందే ఆ ఏమైందే
మన ఇల్లు కాదు కదా